హాయ్ అండి వామ్మో మీరు మస్తు ఫ్రీగా ఉన్నానండి
ఈడ కూడా మొత్తం క్లౌడ్స్ వచ్చి ఉన్నాయి, వర్షం పడుతదో పడదొ బట్టలు ఆరేసి ఉన్నాయి.
ఇక్కడ నిజంగ వర్షం వస్తుందండి మంచి గాలి వస్తుంది వర్షం వస్తుంది. ఆహ మ్ ఇంకా అండి తెమ్న్నదేవి చి ఇంకా చెప్పండి.
చెప్పాలండి, నాకు ఎక్కువ ఫోన్ మా ట్లాడి చేతితో పట్టుకున్న చెయ్యి గుంజుతుందండి తెలుసా నేను అట్లాం మనిషిని ఆ.
ఎవరు గుంజుతరండి చెయికి. పది నిమిషాలు దానికి భయం లేదండి. మనుషులకు భయపెట్టిస్తున్నరు మీరు గాని
సరేలేండి భయపెట్టిచ్చ లేకపోతున్నా.
మా ఆయన కూడా నేను భయపడనండి. మీ కాల్ కానీ మీతోటి మాట్లాడడం కానీ నాకు కొంచెం భయం భయంగా ఉంటదండి.
ఎందుకండి నేను రాక్షసిని కాదు కదండి.
నాకేమో అండి ఫస్ట్ నుంచి నాకు కొంచెం భయం ఉందండి మీరంటే.
ఎందుకండి?
ఏమో మరి. వర్షం స్టార్ట్ అయిందండి. అయ్యో కపుడే అప్లానా. అయ్యో బారిష్ ఆరీనా. మేరా కాల్ కట్ హోతా హుంగా. ఆహా ఆ బాత్ ఫోన్ కట్ హో జా
అయ్యో అయ్యో ఎందుకు?
మా అమ్మగారు పైకి వెళ్ళి బట్టలు తీసుకరండి అని చెప్తున్నరు.
మీ ఆయనని పంపియండి.
అయ్యో అస్సలు తీసుకరాడండి మనం ఇద్దరం ఉంటే నేను ఏదైనా చేస్ స్తా అంటడండి.
ఇద్దరమే ఉన్నం అనుకోమనండి.
అట్లా అనుకోడండి మా ఆయన, నీలెక్క మొండిగటం కొంచెం కొన్ని విషయాలల్లా.
ఏ నేను చేస్తనండి.
పని గురించి కాదు అయ్యో. పని గురించి కాదండి, కొన్ని మాటలు మాటల గురించి.
ఉహ్.
ఇంకా అండి.
చెప్పాలండి ఇక్కడ మాకు ఇక్కడ ముందు ప్లేస్ ఉంటందండి. అక్కడ చేర్ ఎసుకొని కూర్చుంటే చాలా చల్లగా ఉంటది. నేనేమో మా నా కొడుకు బట్టలు నానబెట్టానండి బట్టలు పిండుదాం అని. ఇడేమో వర్షం వచ్చేలా ఉంది.
ఓకే.
పిండినయే సరిగ్గా ఆరలేదు కొంచెం ఆరి, కొంచెం ఆరనట్టు ఉన్నయి.
హ్మ్
వాటి సంగతి ఏంటో ఇగ.
మా పక్క అయ్యో ఫుల్ బారిష్ అస్తంది అండి ఇక్కడ.
మరి బట్టలు ఎవరు తెస్తున్నరండి?
బోత్ఆరా అమ్మీ బిగ్ జాతే బోల్కే. మా అమ్మగారు
పంపించండి పాపం.
లేదండి. కోప్పడతారండి
మరి ఇప్పుడు ఎట్లా అండి మీ మమ్మీని పంపించేయండి
ఆల్రెడీ స్టార్ట్ ఉ హ బిగురితేయండి మా అమ్మని చూస్తే కూడా నాకు భయ మవుతుదండి
ఉహు అందరినీ భయపడడి అందరికి
లేదండి ఎక్కువ అంటే మీకు మా అమ్మగారికి భయపడతానండి
మీ ఆయన కూడా భయపడతవ
ఆహాహా
మరి పప్పించండి పైకి
ఆయన చేయడు
ఆ చెయ్యడు అంతే ఎవరు చెయ్యరు చల్ల గాలి వస్తుంది వావ్ నైస్ ఈ వర్షాలు వతే ఈ బలులన్నీ లోపలికెతన్నాయి
అవునండి అగో మీ పరిశన్ మీకు ఉన్నది
ఇగ ఇక్కడ బోయి బయట ప్లేస్ ఉంది కదా మ నైట్ టేమో బయట ఒక వాష్రూమ్ ఉంది కదా సానక్కి టాయిలెట్ వస్తుందని చెప్పేసి అంటే లోపటి తీసుకపోతే మూడు బల్లులు ఉన్నాయాండీ ఆడ
అయ్యో
ఇగ నా భయం చూడండి ఇగ నా భయం ఎట్లుంటదంటే అట్లా భయం వేస్తది నాకు బల్లులైన్టే
హూ
ఉ హ్మ్
ఫుల్లు వర్షం అండి ఇక్కడ బాప్రే
అందుకే ఇక్కడ చల్లగా ఉంది క్లౌడ్స్ ఉన్నయి గానీ పడతాయో పడయో తెలియ
ఓకే
ఉహు
ఇంకండి
చెప్పాలండి కొన్ని ఆరినవితీసేస్తున్నానండి ఆరనివి
మీ మీ కాలు ఎక్కడ కట్టేయతధనీ నేను వెళ్ళాలి మా అమ్మ అయ్యో మళ్ళీ అవి పిండుకోవాలి ఏం కాలో ఏమో అనేసి గులుగు గలుగుతుట్లాండి
మీ మమ్మీని ఎళ్లామనాల్సిందే కదా
క వెళ్తాయిపోత ఆ
వెళ్తే అయిపోయది కదా మీ అమ్మగారు
మా అమ్మగారు ఏమో వెళ్ళలేదు
ఊ హు నేను బలుళ కోసం అని ఒకే తి బలుల స్ప్రే అని చెప్పేసి ఒకటి ఉంటే పెట్టానండి మరి అవి పని చేస్తాయో పని చేయవో చూడాలి వచ్చాక
బల్లి ఎక్కడుంటే దాని మీదనే కొట్టేయండి ఆది స్వచ్చిపోయి కింద పడుతది
అమ్మో దట్లా దవేడు తీసి బయట వాడేతాడు నేను చాచి మరితే
అది కూడా కరెక్ట్ ఏ
అవి ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆడగొడితే రాకుండా ఉంటాయ్ అంట చూడాలి ఉమ్ బెడ్షీట్లు ఆరిపోయినాయండి, జీన్సులు ఆరలేదు.
ఉ
ఉమ్
ఇంకా అండి?
ఇంకా చెప్పండి. ఇటు సైడ్ ఎసినాయియని ఆరిపోయినాయండి లావ్ లావవి కూడా
దీన్ దీంతో ఫైవ్ కాల్స్ ఆ
ఉమ్
ఇంకా చెప్పండి.
చెప్పాలండి మార్నింగ్ లెగ్గానే బయటికి రాగానే బలేగనిపించిందండి నాకు
అవునా
ఈ బలులు లేందండి, ఇట్లా సవగొడుతున్నాయ్ నన్ను
అన్ని ఉన్నాయండీ?
ఏ ఉన్నాయండి, మీకు మీ ఇంట్లో లేవు కదా?
చిన్నవి తయారు అయితున్నాయండి.
అవి రాకముందే చెయ్యండి ఇప్పుడు డ్రైన్ హోల్స్ ఉంటాయి చూడండి. అక్కడ నా డాంబర్ గోలీలు తీసుకొచ్చి వేయ్యండి.
నాకు డంబర్ గోలీ స్మెల్ అంటే కూడా ఇష్టం అండి.
ఉమ్ తీసుకొచ్చి ముక్కు దగ్గర కూడా పెట్
నేను నిజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అదే చెస్ తనండి ఆ స్మెల్ చూస్తా పక్క ఇంకా ఏ మొన్న మా పిల్లలు గురించి బుక్స్ గురించి వెళ్తే అక్కడ స్లేట్ పెన్సిల్స్ ఉండేండి, ఒక ఫోర్ తినేసాను అండి. ఇంటికి తీసుకొచ్చుకని మళ్ళీ ఇంకా పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం అండి నాకు
తినేసి
కిరోసిన్ ఇప్పుడు రావట్లేదు కదండి, మీ దగ్గర ఉందా?
లో చెదల్ వట్ తుందండి ఇ కబోర్డ్ కి ఒక కబోర్డ్ కి, ఏం చేస్తే పోతాయండి? తు
అయితే అది ఇష్టం గాని దాంట్లో ఒకసారి పురుగులు వెళ్ళినాయండి, అది చూసిన తర్వాత మనసొప్పుతలేదు గాని
పురుగులు కదండి మళ్ళ పురుగులు ఎల్లినయ్ అంటారు.
కొన్ని దాంట్లు ఉండయండి.
పొలం పాటలు ఎడా పెట్టుడు? ఉమ్
ఉమ్ స్లేట్ పెన్సిల్స్ అయితే మరీ ఇష్టం అండి. ఒకటే సారి అట్లా అట్లా తినేస్ చే దానికన్నా అబ్బా అనిపియాలి. ఉమ్ ఏమైందో మరి నేనేం తినలే ఆ
ఎవరి ఇష్టమండి మీకు ఏ హీరో ఇష్టమండి
హీరోన అండి విజయ్ దేవర కొండ ఇష్టం అండి
ఆహా హీరోయిన్లు
హీరోయిన్లను ఎవరిష్టం లేదండి సమంతా బానే అనిపిస్తది
ఇంకా అండి
ఆమని ఎందుకు లైక్ చేస్తున్నానంటే ఆమె పడ్డ స్ట్రగుల్స్ అమె ఓవర్కమ్ అయినా విధానం
ఆహ
అట్ల నా లెక్క కాదండి నాకంటే చాలా స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఇల్ నో డిపెండ్ మన ఆమెతో కంపారిజన్ ఏంటండీ ఆమె సూపర్ అండి
అంతేనా అండి నేను ఫస్ట్ నేహా శర్మను ఇష్టపడేదాన అండి మా ఫ్రెండ్ అట్లా ఉంటాదని
ఇప్పుడు
ఉ ఉ హా
నేహా శర్మ వాళ్ళ అమ్మ అంటే ఇష్టమా అండి
వాళ్ళమ్మ నేను ఎప్పుడు చూడలేదడీ
చూడలేదా గూగుల్ చెయండి నేహా శర్మ వాళ్ళ అమ్మ అంటే కనిపిస్తుంది
అవునా అండి సరే అండి చూస్తాను
ఓకే
ఆ
హ ఇప్పుడు మీ బట్టలన్నీ తెడిచిపోతున్నాయండి మీ ఇంట్లో ఏం అనట్లేదు
ఏం అనట్లేదు మా అమ్మ ఆల్రెడీ గులిగి గులిగి లోపటి కి వెళ్ళారండి
ఉ పాప మీ ఆయనని పంపయాల్సింది కదా నేను ఫోన్ మాట్లాడుతున్నా అప్పటికి
ఇంటి పైన అండి ఆపోజిట్ వాళ్ళ ఇంటి మీద వేస్తామండి మేము
అదేంది మీ ఇంటి పైన వేసుకోరా
ఫ్లూట్ ఆ ఏమంట్రు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయిన తర్వాత ఇంకా మీది పోవాలే
ఆహా ఇంటి ముందు వాళ్ళ ఇంటి పైన వేస్తే వాళ్ళు ఏమన్నారా అండి
ఏ వాళ్ళు ఏమన్నారు మనళ్ళు కదా అండి ఏమన్నారు వేరే వాళ్ళ అయితే అంటారు
మీకు ఇంటి మీ ఇంటి దగ్గర వేసుకోవడానికి లేదా అండి
పైన ఉంది గాని అంత పైన ఎక్కి దిగేసరికి ఈ ఆ బట్టలు ఆ లేదండి అంతా మా అమ్మకు డైరెక్ట్ ఎండ తాకాలి అన్నమాట
మరి వర్షాకాలం వస్తే ఏం చేస్తారండి
మా అమ్మ రాత్రి పగలు బట్టలు బట్టలు అనుకుంటూనే ఉంటారండి
అంటే మొత్తం ఇంట్ల ఇంట్లో మొత్తం వేస్తరా?
అట్లైనా పర్లేదు నైట్ వేస్తరు మార్నింగ్ వరకు ఆరుతాయ్ కదా అని
మో నైట్ వర్షం పడ్తే
ఓ హీరోయిన్ ఆ నైట్ ఇంట్లో వేస్కుంటామండి లేచారు అది కూడా
ఓకే
అవునండి
ఇంకా అండి?
చెప్పాలండి మీరే?
నేను మా మా ఇంటి ముందు
అ
ఫ్యాన్ వేస్కొని కూర్చున్నానండి అటు చల్లగా గాలి వస్తుంది ఇటు ఫ్యాన్ గాలి వస్తుంది రెండు మిక్ సే ఇంకా చల్లగాలి వస్తుంది
ఇంకా మీ ఆయనతోటి కూడా మాట్లాడండి ఇంకా చల్లగా అనిపిస్తది
మా ఆయనతో మాట్లాడితే చల్లగా అనిపీయదు నాకు బీపి లేస్సది ఇక్కడ స్క్వీరల్స్ ఉన్నాయాండి ఒక స్క్ ఒక రెం స్ కీరల్స్ ఆ ఇంటి ముందు వాళ్ళ విండో మీద ఎక్ క్కి ఒకటేమో విండో నుంచి లోపలికి పొయ్యి బయటకి వచ్చి ఆడుకుంటున్నాయండి ఉడతలు ఉడతలు హ్ము్ చాలా ఉన్నాయండి ఇక్కడ
నాకు ఇంగ్లీష్ ఎక్కు రాదండి మీ ముందు
అదే అదే ఉడతలండి ఉడతలు ఉడతా ఉడతా ఊచ్ అది
ఓకే అగే
మీ బాబు నేర్పించట్లేదా అండి మీకు?
లేదండి అస్తది కానీ మీ ముందు అచ్చిద్ది కూడా మర్చిపోతాండి ఎందుకో? నేను జెప్పాను కదా భయం అని అట్లా అట్లా అయితది మల్ ఓ ఖానా జురతామ్మి ఆ చెప్పండి ఇంకా? మా అమ్మగారు చల్లదనానికి కొంచెం వేస్ట్ పోవద్దని చూస్తున్నారైతే
ఏం చేస్తుంది తింటుందా?
లేదు లేదు పక్కన పెడుతున్నా అని చెప్తుంది
ఊహు ఆహా చల్లగా ఉందండి ఇక్కడ మంచి చిగా వండుకుంటే చల్ల గాలి నేను మస్తుంది